వచ్చిందా ఆ ఆ ఆ ఎలా తెచ్చుకుంటావ్ డ్రెస్సులు
అదే అర్థం కావడం లేదు ఈ రోజు బస్ స్టాండ్ కి వెళ్ళ వెళ్తే డైరెక్ట్ గుర్తుగా అలాగే మా జస్సు కోసం బర్త్ డే ఉందనమాట ఫిఫ్టీన్త్
ఉ
తన బర్త్ డేకి డ్రెస్ తీసుకుందామని ఈ రోజు షాపింగ్ వెళ్తుంటీమీ అన్నతో పాటు కానీ నేను ఇంకా డైరెక్ట్ హాస్టల్ ముందు దిగినాను ఇంకా మిస్ అయిపోయాయే ఇంకా ఎందుకు అంతా దూరం లోపల్ కి వెళ్ళడం అనేసి ఇంకా ఏడే దిగేసినాను
నీకేం లగేజ్ లేదు కదా వెళ్ళసి వచ్చి పెట్టికొంటె అయిపోతుంటది
ఇంకా ఏ అనుకనితే ఉ
ఎంత ఎంత లోపు తీసుకోవాల అనుకుంటున్న డ్రెస్సెస్
టూ హండ్రెడ్ లోపు లో
ఐ మీన్ టోటల్ బడ్జెట్
థౌజండ్ ఆర్ ఫిఫ్టీన్ అంతే అండి దానికంటే
ఓకే మరి వెళ్తారా మరి వెళ్తారా మీరు మీ ఫ్రెండ్స్
నా ఫ్రెండ్ రావాలనుకుంటే వెళ్తాం ఎప్పుడన్నా ఛాన్స్
ఏంటేంటి వినపడడం లేదు నిజంగా
అంటే ఎవరైనా మా ఫ్రెండ్ వస్తాను అంటే నా తోటి
ఉ మీ ఫ్రెండ్ కి మీ ఫ్రెండ్ కి ఒక్కదానికి రావడం అంటే ఇష్టం మరి తీసుకెళ్తారా మీ ఫ్రెండ్ కు ఒక్కదానికి రావడం అంటే ఇష్టం తీసుకెళ్తారా
ఇద్దరం వీలుని చూసుకుని వెళ్దాము అంటే వెళ్దాం నేను ఒకసారి డాడీని అడిగి అమౌంట్ అవైలబుల్గా ఉంటే ఏపిచ్చుకొని వస్తా
ఇద్దరం అయితే వస్తాను అంటుంది మీ ఫ్రెండ్
చూద్దాం ఆ టైం నాకు కూడా ఒకే పర్లేదు ఆ టైం వాళ్ళ ఏమన్నా తీసుకోవాలనుకుంటే వాళ్ళకేనా తెలియకోకుండా పోలేం కదా
ఉమ్ ఉ అండి ఇంకొక విషయం ఇంకొక విషయం మేము ఇక్కడ చందనా దగ్గరకి కర్నూలుకిి వెళ్ళినప్పుడు ఏమైందంటే
హు
వెళ్తున్నామా తినేసి టిఫిన్ తినేసి బయటకు వచ్చేసాం అక్కడ అంతా సరౌండింగ్స్ వెళ్లాలని
ఉ
అప్పుడు నా దగ్గర అమ్మాయి ఫోన్ ఉంది అమ్మాయి ముందు ఏదైనా వర్క్ చేసుకుంటూ వెళ్ళింది ఇంకందుకు నేను అమ్మాయి ఫోన్ తీసుకు న్న నా ఫోన్ తీసుకున్న నా ఫ్రెండ్
తీసుకొని
నేను వచ్చేతప్పుడు ఫోన్ జారి కింద పడింది అమ్మాయిది
తర్వాత ఏమన్నా పగిలిపోయిందా
రోడ్డు పైన పడింది ఏ డిసిప్లే మొత్తం పగిలిపోయింది
హూస్ థాట్ వన్
ఫ్రెండ్ నాతో ఉన్నది ఎవరు అప్పట్లో తను ఒకటే కదా
హర్ నేమ్ స్టార్ట్స్ విత్ ఎ
ఆర్
ఓ నౌ అహ్
ఆ
ఉమ్ టెల్
డిసిప్లే మొత్తం పగిలిపోయింది
కాని యూ డిడ్నిట్ టెల్ మీ టిల్ నౌ
మన్ననే నువ్వు టైమ్ ఇవ్వడం లేదు చెప్పడానికి యు ఆర్ నెవర్ గివ్ టైమ్ టు మీ దట్స్ మై ఐ యాం ఆస్కింగ్ యు టు ఐ వాంట్ టు
జే యూ డోంట్ నో
ఆ ఆన్ ధట్ టైం ఐయన్ వెరీ లో దట్స్ వై ఆస్కింగ్ యూ టు ఐ వన్ టు టక్ విత్ ఐ వాంట్ యూ కాల్ ఐ వాంట్ కాల్
హౌ టు టెల్ మీ బిఫోర్
ఐ డోంట్ నో అప్పుడు ఇంకా డిస్ప్లే పగిలిపోయింది ఇంకా ఏపీయకపోతే బాగోదు అది చిన్నం ఏదైనా చిన్న దాని నుంచి పెద్ద దాని వరకు రెస్పాన్సిబిలిటీ నాదైపోయిన తర్వాత
యా ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఓన్లీ
కాబట్టి కర్నూలుకే వెళ్తున్నాం కదా కర్నూలు లోనే వెళ్ళి అడిగాం సా అక్కడ ఫోర్టీన్ హండ్రెడ్ చెప్పాడు అతను ఇంకా నేను ఫోర్టీన్ నేను ఇంకా ఎక్కడ టూ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అంటాడో అనుకోని చచ్చిపోయినా
ఉమ్
ఇంకా అలా టువెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ కి మాట్లాడ అన్నా మేము కాలేజ్ స్టూడెంట్స్ అన్నా ఇలా అని చెప్పి
ఉమ్
ఇంకా వాళ్ళు కూడా సరే అని చెప్పి వేశారు ఒక గంట తర్వాత రండి తీసుకు తీసుకొని పోవడానికి
ఉమ్
ఇంకా అలా వెళ్ళి తీసుకొని వచ్చేసినం
న్యూ యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్
ఉమ్ ఇక్కడ ఏమైందంటే పన్నెండు వందల యాభై బోక్క పడింది నాకే
అయ్యయ్యో
ఆన్ ధటు ఆన్ ధటు నేనొక
అ
ఆన్ ధటు ఇంకొక ఫ్రెండ్ కి జై తో స్టార్ట్ అవుతుది ఆమె నేము జేహెచ్ఏ అని స్టార్ట్ అయితది ఆమె నేమ్ ఆమెకి సిక్స్ థర్టీ రుపీస్ ఇవ్వాలి ఆన్ దట్టు ఇంకొక ఫ్రెండ్ నేమ్ పివోవో జై ఐ తో స్టార్ట్ అవుతది ఇంకొక ఫ్రెండ్ నేము పివఓ జే ఐ తో స్టార్ట్ అయితాది ఇప్పుడు హలో ఇంకొక ఫ్రెండ్ నేమ్ పివోవో జై ఐ అయితే వినిపిస్తది హలో నా